సరే అండి బాన్నా టా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా క్లారిటీగా వినిపిస్తుందా అంటున్నా
స్తుందండి మీకు నా వాయిస్ వస్తుందా
ఆ వస్తుంది కొంచెం బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ లాగుంది లైట్ గా
చాన్స ఉండండి హ్ ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు కొంచెం కొంచెం బెటర్
ఆ తిన్నారా అండి
ఆ తిన్నా మండి మీరు
హుమ్ తిన్నా మండి ఆఫ్టర్నూన్ లంచ్ కి ఏం ప్రిపేర్ చేస్తున్నారండి
ఈ రోజు లంచ్ మాది బీరకాయ అండి, ఆల్రెడీ ప్రిపేర్ చేసాము ఇప్పుడే బీరకాయ పప్.
బీరకాయ పప్పా, ఎప్పుడైనా బీరకాయ ఎగ్ ట్రై చేస్తారా అండి?
అంటె
బీరకాయ ఎగ్, కా కాంబినేషన్ కలిపి వండుతారు కదా, ఎప్పుడన్న ట్రై చేస్
ఆ నేను చేసాను, నేను చేస్తా బాగుంటుంది, నాకు గుడ ఇష్టం.
అవునా
ఎగ్గు బీరకాయ, ఎగ్గు క్యాప్సికమ్. ఫ్రై లాగా బాగుంటుంది.
ఎగ్ క్యాప్సికం నేను ఎప్పుడు ట్రై అంటే క్యాప్సికం ఎక్కువ నేను కుక్ చేయలేదు ఇప్పుడు వరకు, కాపోతే. అదే కుక్ చేస
ట్రై చేయండి అట్లా ఎట్లా అంటే నార్మల్ బీరకాయ పప్ ఎగ్ ఎట్లా చేస్తామో అట్లనే ఆల్మోస్ట్, బీరకాయని కొంచెం అదే కాప్సికం కొంచెం చిన్నగా కట్ జెస్ ది ఆయిల్ లో ఆనియన్ పిర్చిమిర్చి వేసి అవి వేగాక ఇది కూడా వేసి, అల్లం అల్లం వేస్తే కొంచెం నీసు జ్ స్మెల్ రాదు ఎగ్గు.
ఉమ్
అల్లం పసుపు వేసి మంచిగా రోస్ట్ అయ్యాక ఎగ్స్ ఇగ మన ఇష్టం, క్యాప్సికమ్స్ ఎన్ని కట్ చేస్తాం దానికి తగ్గట్టు కొట్టి ఏసుకొని, ఫ్రై మంచిగా ఫ్రై లాగా పొడి పొడి చేస్తరు కదా అట్లనే. చాలా బాగుంటుంది చపాతీ లోకి, రైస్ లోకి కూడా బాగుంటుంది. ఎక్కువ చపాతీలోకి ట్రై చేస్తా ఉంటాం అప్పుడప్పుడు.
అయే ఏ ఎట్లా చేస్తార
నార్మల్గా క్యాప్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి మనం బీరకాయలు ఎంత కట్ చేస్తామో లెంగ్తు, అట్లానే చిన్న చిన్నగా కట్ చేస్ సి ఆ పాన్ పెట్టి ఆయిల్ ఏసి పచ్చిమిర్ చ్చి ఆనియన్, కొత్తిమీర ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక క్యాప్సికం వేయాలి, క్యాప్సికం రోస్ట్ అయ్యాక పసుపు అల్లం వేసి సి అవి కొంచెం స్మెల్ పచ్చి స్మెల్ పోయాక, ఉప్పు కారం వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు వేసుకొని దాంట్లో ఆ ఎగ్స్ అనేది కొట్టి పోయాలి, కొట్టి పోసినాక కొంచెం సేపు వదిలేయాలి వాటిని వాటిని కలపొద్దు కొంచెం ఎగ్స్ అనేవి ఫ్రై అయ్యాక తర్వాత అన్ని మిక్స్ చేస్తే పొడి పొడి ఐతుంది కదా అప్పుడు కొంచెం ధనియా పౌడర్ ఏసి ఒక త్రీ మినిట్స్ అట్లా సిమ్ లో పెట్టేస్తే ఆ సైడ్ కు మొత్తం ఆయిల్ తేలి మంచిగా కుక్ అయితది. ఎగ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అంతే స బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి గ్రీన్ క్యాప్స్ కమే బాగుంటంది నేను గ్రీన్ క్యాప్స్ సుమ చేస్తాన్నారా
ఏయే ఓకే గ్రీన్ ఎయల్లో అండ్ రెడ్ క్యాప్స్ త దొరుకుతుంది కదా అది క్యాప్సికమ్ లో దాన్ని పెరుగు చేస్తే ముందు బాయిల్ అంటే హాట్ వాటర్ లో బాయిల్ చేస్తారా అండి
అవసరం లేదు ఆ క్యాప్సిమ్ మనం రోగాలు కూడా తినేయచ్చు అంత అఔ అన్నం దానికి
ఆ అవునా
నాన్ నార్మల్గా పిజ్జా అట్లాంటి వాటిలలో వాళ్ళు హీట్ చేసి అందులో కొంచం పచ్చి పచ్చిగానే ఉంటుంది కదా అదే పేర్వల్ ఉంటాయి ఏం ఉమ్ అంత స్మెల్ అట్లా ఏం రాదు చాలా బావుంటది క్యాప్సికం
మీరు పిజ్జా తింటారా
హలో ఆ చెప్పండి
తింటారా
మోస్ట్లీ ఎప్పుడన్నా ఒకసారి తింటాం అట్లా తినాలనిపించినప్పుడు అవి కూడా ఒక వన్ టూ పీసెస్
ఎక్కువ ఏ అంటే ఏ పిజ్జా తింటారు కార్న్ పిజ్జానా లేకపోతే ఆ ఇది అ అవి ఇగో
చికెన్ పిజ్జా చికెన్ పిజ్జ్ జ విన్నాం మేము ఒకసారి ఒకసారి కార్న్ పిజ్జా తిన్నాము ఇవే ఎక్కువగా తింటాము ఇవి రెండే
ఉండది గదా
ఆహ్ ఇందులోనే వెజ్జ్ వెజ్జ్ పిజ్జా లోనే వేస్తారు క్యాప్సికం
వెజ్ పీజా లోనే క్యాప్సికం ఇస్తారా
ఉమ్ ఒకసారి తిన్నావ అన్ని
ప్రైజ్ ఇవి తింటారా మీరు
గేప్ ఎ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అంటే మా మా తోడి కొడలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా బయటికి వెళ్ళినప్పు. అప్పుడు ఈగ ఆల్మోస్ట్ బయటనే తింటాము అప్ అప్పుడు బర్ పిజ్జా ఫ్రెంచ్ ప్రైస్ బర్గర్ అట్లాంటివి
ఆహ్
వర్క్ అక్కడే అక్కడె అక్కడే తింటాం ఇక్కడ చాలా తక్కువ ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ.
మీరు ఈ కార్న్ సూప్ అవి చేస్తారా ఇంట్లో ఎప్పుడన్నా ట్రై చేశారా.
ఆ చేశాను బాగుంటది ఒకసారి చేశాను. కార్న్ సూప్
అంటే ఎట్లా చేస్తారు మీరు
ఆ నార్మల్ గా స్వీట్ కార్న్ ఉంటుంది కదా.
ఆ
అ అందులో కొంచెం ఒకటి పౌడర్ దొరుకుతుది అంటే. ఒక సూప్ సూప్ మిక్చర్ అని ఉంటుంది ఒకటి దాన్ని అది వేసి అది వేసి కాన్స్ అనేది ఇక మన ఇష్టం ఎన్ని కావాలంటే. వేసుకోవచ్చు కొంచెం అందులో సాల్ట్ స్పైసీగా కావాలనుకుంటే. ఇ ఇంకా అవి దయ ఆ ఆరిగాను అవి చిల్లీ ఫ్లేక్స్ లాంటివి ఉంటాయి కదా వాటిని మనమే రోస్ట్ చేసి దంచి చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లైట్ గా బాగుంటది లేదా పెప్పర్ ఉంటది కదా పెప్పర్ పౌడర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఘాటుగా కావాలంటే అది చాలా వరకు వింటర్ లో బాగుంటుంది కొంచెం త్రొటకు బెటర్గా ఉంటాది బాగా ఉంటారు కదా అదే ఇడా ఉంటారా పిజ్జా బయట వొద్దులాంటివి
హ పిజ్జా తింటాను బర్గర్ కూడా అంతేగాని ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ తినను అండి ఒకసారి ఇట్లా నేను మా సిస్టర్ బయటికి వెళ్ళినప్పుడు
హ హలో హలో మీ వాయిస్ వినాబడట్లేదు హలో లైన్ లో ఉన్నారా ఉండా ఆ ఆ అదీ దా హలో మే ఏం వినిపించట్లేదు వాయిస్ హలో హలో ఉన్నారండి హలో